హలో
ఉమ్ చెప్పు ఏం జేస్తున్నావ్
ఏం జేయలే నువ్ ఏం జేస్తున్నావ్
ఏంలే ఉన్నా ఖాళీగా
పో బ్రష్ చేయిపో బ్రష్ చేస్తా మాట్లాడు ఏం డల్ గా ఉన్నావ్
ఏం లే
ఏంది నువ్వే
నేనేేం అన్నాన్ స్వామి ఏం లేదంటున్నా
ఏమో డల్ అయిపోయినవే
ఉమ్
పోలేదా
ఆ
బేళ్లే మొగలేదు అంటున్న
సరే సరే ఎప్పుడు తింటావు మరి ఏం తింటావు?
ఏవీ
ఎప్పుడు తింటావు ఏం తింటావు అని అడుగుతున్న.
పోతన్న తిన్ పప్పు చేసిటారు సాం ఉం కదా
మ్
తతేట్టా
ఉ ఏం సైలెంటుంటావు
మ్మ్
అర్థం కాలేదే బ్రష్ చేస్తాన్నావా. చేయి చేయి హు భరి
అర్థంకాలేదే
ఏం సినిమా చూస్తున్నావ్
ఉ నేను ఆల్రెడీ చూసేసిన ఈ సినిమా చిన్ను చూస్తాంది. అగ్లీ స్టోరి అని
అదా ఆ
ఉ నువ్వు చూసినవా
నో
ఆహా
ఇద్దరు చూడంది పెట్టవే
అట్ల అవ్వదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ సినిమాస్ నేను చూసేసిన. సో నేను చూస్తున్నావి అన్ని ఆపిల్ల పెట్టినెటీవన్నీ ఆల్రెడీ చూసినా. అడిగిన ఆపిల్ల అడుగుతది కదా! కొన్ని సినిమాలు అవన్నీ కూడా చూసేసిన.
ఆ పిల్ల అడిగేది కాకుండా నువ్వు నువ్వే నువ్వు .
అట్లాంటివి పెట్టినప్పుడు ఇంట్రెస్ట్ గా చూడకలేకపోతానం ఇందగా హిస్సె నర్స్ పెడితే . సినిమా బోర్ కొడతందని గమ్మున అది ఆపేస్నం. ఏంది ఆ
ఆ అండీ వే
అర్థం కాల
పాస్టర్ కన్నా ఘోరం నువ్వు
లేదు ఉగ్గు హు
ఒకటి గుర్తు పెట్టుకో
చూసిన మా డాడీతో అది ఏ ఏదో కూడా గుర్తులేదు
ఫైకి చూడు ఫైకి చూడు
చూస్తాలే
ఇప్పుడే చూడండి
కాఫీ తాగుతావ చిన్న పెట్టిచ్చేదా తలనొప్పి తగ్గుతాది చప్పు ఉమ్
ఆ
ఇంకేం చేయ్యాల ఆ తలనొప్పి పెట్టుకొని టీవీ చూస్తార అంటే ఇంక ఏం లేదు మాకు పని ఆ పని చెప్పింది కానీ చేయ్యాల అవన్నీ మేం పోయి బయట
ఏం పని
అంటే ఇప్పుడు తాతది డిశ్చార్జ్ అవన్నీ ఇస్తారంట తాతకు డబ్బులు అంతా ఎనక్కి వస్తది డబ్బులు అంతా ఖర్చు పెడతం కదా దాంట్లో కొంచెం వెనక్కి వస్తాది
పెట్ట ఇనిషిల్ వద్దు
ఇన్సూరెన్స్ కాదు ఆ అదేంది వాళ్ళు చేసిన జాబ్ లో కొంచెం కొంచెం మంత్ కి టూ హండ్రెడ్ ఓ త్రీ హండ్రెడ్ ఓ అట్లా పట్టుకుంటారు అనమాట గవర్నమెంట్ జాబ్స్ లో అంతా అంతే కొంచెం కొంచెం పట్టుకుంటారు కదా
ఓ
పట్టుకున్న తర్వాత అంత రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయినా కొద్దిగా డబ్బులు ఇస్తారు నీ కోసం సేవ్ చేస్తారు కొంచెం వాళ్ళు మళ్ళ నీకోసం హెల్త్ కని కొంచెం తీసుకుంటారు అనమాట సో నీకు హెల్త్ బ్ మేమి రానంత వరకు ఆ డబ్బులు వాళ్ళకే ఇంకా మనం వదిలేసుకోవాలి ఆ డబ్బులు
ఆ
ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చిందంటే నువ్వు మళ్ళీ అప్లై చేసుకుంటే
ఇవంతా వాళ్ళకి పెట్టినామంటే వాళ్ళ డబ్బులు ఎనిక్కిస్తారు
ఇప్పుడు అది మీకా
ఆ
ఓకే పెట్టిందంతా రాకపోయినా కొంచెమన్నా వస్తుంది అంటున్నావా
ఆ అవును ఇప్పుడు అంటే ఇప్పుడు ఆరు వేలు పెడితే ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల ఐదు వందలు అట్ల వస్తది ఇప్పుడు మాకు మూడు లక్షలు అయింది కాబట్టి టూ టూ ల్యాక్స్ సిస్ సిక్స్టీ థౌజండ్ ఓ టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అట్ల రావచ్చు
తెలీదు
హ్మ్ చూడు ఎన్ని బెనిఫిట్సో
ఇన్ని ఆ ఓకే ఓకే ఓకే
ఆ నీకేం అనిపిదా అంటే మీ ఫ్యామిలీలో అంత బాగా ఎవరు చదువుకోలేదు గదా మనం చదువుకోవాలి ఇట్లా చేయాలని
అనిపిస్తాది అనిపిస్తాది ఎందుకనిపీదు
మ్మ్ మీ ఫ్యామిలీలో ఎక్కువ చదువుకునింది ఎవరు ఇప్పుడు వరకు ఆ
ఉంటా చెప్తా ఎక్కువ చదువుకునేన
మ్మ్
అందురూ ఒకటే అందరికి అందరు అజయ్ కి డిగిరీ అయింది టీ వో
డిగ్రీ అందురు చేస్తున్నారు పీ జీ జేసి హై పొజిషన్ లో ఎవరున్నారు
పీ జీ ఎవరు ఏం చైలా ఉన్నా అని ఒక న్యూస్ లో ఉంది కొంచం శాలరీ కో అంతే ఫార్టీ థౌసండ్ పర్ మంతిమి ఒకసారి
ఎక్కువనే అదా
ఆ
ఎక్కువనే అదా అంటాన అదా అంట్నా
ఆ అంతే
వాళ్ళ హస్బెండ్
వాళ్ళ హస్బండ్ కి బాండ్ టోచే
ఊహు ఇంకా వర్క్ చేస్తాందా అక్క
ఆ చేస్తాంది
ఆహా సాఫ్ట్వేరా అక్క అక్క ఏం జదివింది
సాఫ్ట్వేర్ గాదు ఏదో ఒక కన్సల్టెన్సీ కంపెనీలో
ఆ
ఇదో మ్యానేేజర్ కింద ఇదో ఇదో
ఊహు అబ్బాయిలల్లో ఎవరు ఎక్కువ చదువుకోని ఎక్కువ జాబ్ చేస్తున్నారు
అబ్బాయిల్లో అబ్బాయిల్లో ఎవరు లేరు
కానీ మీ అక్కకు పెళ్ళి చేసిన వాళ్ళు మాత్రం ఎక్కువ డబ్బు సంపాదిచ్చే వాళ్కే ఇచ్చినారు అవునా
ఎక్కువ
సంపాదించే వాళ్ళకే ఇచ్చినారు
అవును
సో ఇప్పుడు నువ్వేం జెయాల
ఎక్కువ సంపాదించాల
మ్మ్
మంచి జాబ్ చెయ్యాల
అర్థమైందా
తొఎ
మ్మ్
చేసేద్దాం మంచి జాబే చేసేద్దాం
ఊ మీ అందరిలో కంటే మీ కజిన్స్ లో అందరి కంటే నువ్వే ఎక్కువ పొజిషన్ ఎక్కువ ఉండాల అందరి కంటే
సరే
ఉ
నువు
నేను ఏదన అడిగితే ఫస్ట్ నన్ను అడుగుతావ్ గదా ఎనిక్కి
ఏంది రీ సౌండ్ వస్తాంది
ఏదో చేసినావు నువ్వే
నేనేం చేయలేదు సామి
చప్పు మరి
మాంగోస్ తీస్కో చెన్నై నుంచి వచ్చే అప్పుడు కూడా మంగోస్ తీసుకుందామనుకున్న మ మర్చిపోయిన మర్చిపోయిన
ఊ
ఆకలైతాంది రా ఏన్ దినాలి
పో ఏమన్నా తెచ్చుకో పో తినేకి
ఊ
నిక్ ఆకలి అయితాంది అందుకే డల్ అయినావు కదా
డల్ ఏం అవ్వలే సమ్మీ
లేదు ఇంత వరకు బాగా యాక్టివ్గా మాట్లాడుతన్నావ్
చెందపుర కు పోదమా చెందపురాలో రాయల్లో చికెన్ నూడిల్సు సూపర్ ఉంటది
సరే పో
పార్సల్ తెచ్చుకుందామా అక్కడే తిందామా
పో నిక్ ఆడికి పో అడికి పోయిన తర్వాత నీకేమానిపిస్తే అది చై
అంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్న నూడిల్స్ తీసుకుందామా రైస్ తీసుకుందామా అని
ఆడికి పో ఆడ నీకు ఏం తినాలనిపిస్తే అది చెప్పేసే
అడిగి పోయినా కూడా నాకు సేమ్ కన్ఫ్యూషనే వస్తది
నేను చెప్తా లే అప్పుడు పో
సిద్ధార్థ కి ఫోన్ చేయాలే ఫస్ నేను
అబ్బా వాడితోనే కాపురం చెయ్ పోయి
ఏ బండి బిగాలు వాడితో ఉంది సోమి నువ్ ఒకటి సౌండ్ లె నేను కొంచెం బిజీగా ఉన్న మళ్ళ చేస్తా